ఎక్కన్
ఏముందమ్మా ఇగో పాపతోటే అవుతోంది.
తినిపిచ్చిన్లా పాపకి
పాపనా ఏం తినట్లేదు మొన్నట్నుండి. కొంచెం చికాకు బెడుతుంది.
హ్మ్ హు
ఏం జేస్తుందో అర్ధం కావట్లేదు ఎందుకు ఏడుస్తుందో అర్ధం కావట్లేదు హ్-హ్
ఓ పాల్ దాపిచ్చిందా
పాల్ దాగుతుంది ఆడుతుంది గాని అంత ఏమీ సా తినట్ లేదు అసలకి అర్ధం గావట్లేదు
నిద్రకు ఒచ్చినట్టున్నదేమో ఏడ్తాంది అంటే గొంచెం హ్మ్
నిద్రకు వొ చిల్ గానీ ఏం దినట్లేదు పిల్ల అసలకు అదే అర్ధం గావట్లేదు.
ఓ ఎందుకో అట్లా
ఏమో ఏం దినట్లేదు మూడు రోజుల నుండి అస్సలు దినట్లేదు బాగా బాగా అల్లరి చేస్తుంది మోషన్స్ పోతుంది ఊరికే ఊరికే
ఓ మోషన్స్ గు పోతుందా
బాగా నీరసంగా ఈరోజు వాళ్ళ డాడ్ వచ్చినాంక హాస్పిట్లకి వెళ్ళాలి
హ్మ్ హు మొ టన్స్ పోతాందంటే ఫుడ్డు పడకా
అ
ఏం దినట్లేదు మోషన్స్ పోతుంది.
ఏం దినట్లేదు అమ్మాయి మళ్ళా ఏవన్నా దింటే ఇది పడలేదు అని అనుకో చు నిన్న వడ జేస్తే హ్మ్ నిన్న వడ జేస్తే ఒక్కటి దిన్నది గంతే మల్లే హ్మ్మ్ కొంచెం నిద్రగ్గూడా వచ్చినట్టు అనిపిస్తుంది గాని చికాకు చికాగ్గుంది ఇయాల త్రీ టైమ్స్ ఏమో మోషన్స్ చేస్ కుంది హ్మ్ మీకు పాప ఎట్లుంది.
పాపు కొంజ్ నార్మలే తిన్నది అన్నం తిన్ పిచ్చినా తినిపిచ్చి పాలు దాగింది పన్నుకు
అవునా ఇగో ఈమే ఆడుకుంటుంది బా గ ఆట మీద వడ్డది ఏం తినట్లేదు.
హ్మ్ హు
చీకాకు చీకా చేస్తు ఇపొద్దు
ఆకలేదు వాళ్ళు మనం బాగా విసికిత్తారు
ఆ
హ్మ్ బాగా విసికిత్తారు అప్పుడే మాకు అర్ధం అయితది తినిపియ్యాలని
మళ్లా ఏం పెట్నా తినదు రా ఏం పెట్నా తినదూ రోజ అన్నం ఫుల్ వేస్ట్ జేత్తాన ఈ మూడు రోజుల నుండి ఆమె తింటది గాచ్చు అని ఒకదాంట్లో చింతకాయ పచ్చడి నెయ్యన్నం అ మల్లా ఒక దాంట్లో ప్రాలన్నం ఒక దా పెరుగన్నం మళ్ళా ఒక దాంట్లో ఎగ్ రైసు ఏదో టేస్ట్ నే ఉన్నాయ్ అయిన తినట్లేదు ఈ పిల్ల ఏదన్న తింటరు కదా అని మళ్ళ ఏదన్న నోట్ల పెట్టంగనే వద్దు వద్దు వద్దు అంటుంది సరే ఇది కాకపోతే వేరేదుంటది కదా అన్నట్టు
పళ్ళొచ్చినయా
పళ్ళ ఆరు ఓచ్చినయి మిగతవి వస్తున్నట్టున్నాయి అందుకే చి ఫోన్ వస్తుందో అని పక్కన ఆమె అంటుంది హ్మ్
కొరుకుతుందా ఇట్ల అని గట్టిగ కోర్కడం జెత్తంద పన్లని
కొరుకుతలేదు ఇంక ఆమెకామె కొరుకుంటది గని ఇ
మీరు ఏలు పెడితే ఆమె కొరుకుతాంద
కొరకదు
మా పాప కొరుకుతది
అవునా మా పాప గోరకదు వాళ్ళ నాన్ననే మొన్న కొరిందని అన్నడు
హ్మ్ బాగ చిరాక్ చెత్తనట్టుంది
హ్మ్ బాగ చేత్తంది ఇయ్యాలయితే ఇంక చేస్తుంది అసలకు
పాల్ తాగిపోయకపోయినవ్
నిన్న కింద పడ్డది దాని వల్ల చికాక అర్ధం కావట్లేదు
పాల్ పాల్ తాగిపియికపోయినవ్
పాలు కొన్ని దాగిందీ నైట్ కూడ ఎక్కువ దాగలేదూ ఉహ్మ
అవో బాగ్ ఎడతాంది
హ్మ్
పాలు పాల్ కొంచెం తాపియండి
అగో పాలు డబ్బాల పోసాను ఎప్ ఎప్పుడైన దాగుతది గనీ అసల్కు ఈరోజు అయితే బాగ మొండికేస్తుంది పిల్లా అ
హ్మ్
హ్మ్
మోషన్స్ పోతాంది అంటే ఇగ అస్సలు శక్తే ఉండదు ఇగ
హ్మ్ బయట బయటికెళ్ళాలి బయటికెళ్ళాలి గని బాగుంటది పిల్లకెమన్నాంటే బయట పిచ్చి ఆడుకోవాలి బయటికెళ్ళాలి అగో డోర్ దియంగనే మళ్ళా సైలెంట్ ఉంది జూడు ఈ మంచం ఎక్కుతది ఆ గోడెక్కుతది
ఉహ్మ ఫ్రెండ్స్ అయిర మరి
ఇమేక ఫ్రెండ్సా ఒక అమ్మాయి ఉందిలే గని ఆమే ఆ పాపం వాళ్ళమ్మ ఏం చెప్తే అది జెస్
హా
ఈమనేమో అసలు బయటకేల్లదు వాళ్ళు బయటికేళ్లరు ఈమనేమో అసలుకి ఇంట్లోనే ఉండదు ఈమె ఇంట్లో ఉండద్ ఆమె బయటకిరాదు
ఉహ్మ మాటలు ఒత్తనయా కొంచెం అట్ల పాప అత్త అంటానటుంది
అక్కంటది నాన్నంటది మామ అంటది అమ్మ తాతాయ్య కొన్ని కొన్ని వర్డ్సొత్తయ్.
వాల్ తినేదాక మనకి తిప్పలే వాళ్ళకి
ఔన్ గద వాళ్ళు అసల్కు అ ఈమె చేయ్తోపేమి ఎప్పుడు తింటదో అన్ నేనదె ఎదురు జుత్తా.
కొంజుమెయ్యాల మనం తినేటప్పుడైన బౌల్లేషి మనం దింటాంటె అల్వాటైతది. వాళ్ళ్ గూడ్ దింటారు.
ఈమస్సల్కూ ఎట్ల ఆమెకు నచ్చలేవనుకొ నేన్ దింటాంటె గుడ నా కల్ల గొడ్తది.
వామ్మొ. మా పాప గుడ మా పాప్ గుడంతె టమాట కాయ్ జేత్తె తినేదే తినదు టమాటనే పడదు మాకి టమాట్ ట ఒన్నిన్నన్కొ తినదే తినదు. టమాటకరి
మ్
ఆ రోజంతె తినకుండనే ఉంచుతది.
జిప్తఎహ్
పిల్లల్తోటి ఇది కత.
ఔను.
నిన్న ఉగాది ఎట్ల జరుప్కున్నారు.
నిన్న ఉగాదీ ఆది భక్షాల్ దేస్కుంటిమి. మళ్ళా పెరుగు ఈమె తోటి ఒక ఐదె జేస్న. ఇగా ఎన్ని ఫైవ్ జేసానంతె. ఫైవ్ జేసి పక్కనాంచ్ బీమనా హన్ నేన్ దింటుంటె వొ ఛి నోర్ జాప్తె ఇచ్చను అంతె.
దినబుద్దైతది వాళ్ళకి ఓన్గ దినరు మళ్
మా వాళ్ళ నాన ఒకడి దిన్నడు ఇగ మ్ ఇంక ఒక టుంచిన ఈమ కోసం తినచ్చు కద ఈరోజు. ముందు బెడితే ఇగ వొద్దని పిస్కి పిస్కి ఆడబడేసింది. మీరెలాగ్ జరుప్కున్నారు.
మా వాడు గుడంతె ఏమైన తిను అన్ జెప్పి పిస్కి పిస్కి పడేత్తద్ తినదే తినదు.
ఊమ్.
ఊ.
మ్ వీళ్ళైతె అసలుకూ బాగా చికాగ్ జేత్తరు పిల్లలు ఎందుకో ఏమోగద.
ఆ చికాగ్ జేత్తె మనకి విసుగొత్తది ఏం పిల్లలొ ఏమొ ఎందుగన్నామొ ఏమొ ఆవ్ బో అనిపిత్తది. యా మస్తు ఘోరంగ చికాగ్ జేత్తరు మళ్ నిద్రకొచ్చినప్పుడు గుడ చికాగ్ జేత్తరు ఆ నప్పుడ్ గూడ్ షికాగ్ జేత్తరు.
ఆ ఈమెకు అన్నం యేసి గూడిప్పుడిచ్చిన ఇంతక్ ముందు పాలు బోసిచ్చిన ఈమకు ఆ అన్నంలా పాలేసి కొంచెం లైట్ గ ఏసి ఎయ్నట్టు ఉప్పేసిత్తె బాగిష్టంగ దింటదినేసి అదిబెడ్తే అసలుకు ఈ ఇస్సిర్ కొట్టిందటు.
వామ్మో.
మళ్ళెట్ల కిందేత్తది తినకోండ కింద బోషి అలుకుతదిగ.
ఆ మా బాబు గుడ అంతె కింద బోష అల్కుతది.
ఆ అలుకుతది ఇగ మళ్లది ఆమె దినకుండ నేన్ దినకుండ ఇగ చేతికందకుండ జేత్తదిగ అ తెల్లన్నాన్ని కర్రన్నం జేత్తదిగ.
మాటిళ్ల ఓతద ఉమ్.
ఇంకా ఈ అపార్మెంట్ ట్లాలున్ తం గాబట్టి ఏ రోజెప్పడ్దప్పుడం దుడుత్త. ఎప్పడిదప్పుడే టాయిలెట్ చేసుకున్నా మాకేసి దూడుత్త కొంచెం డేటాలు నీళ్ళు పెట్టుకుంటా పక్కక్
ఈ సార్ మా పాపా ఎయి ఎక్కువ టైమ్స్ పోయట్లే టాయిలెట్ పెర్ పెరుగుతాంటే తక్కువ టైమ్స్ పోతడ్
అవున మీ పాపకి ఎన్ని మంత్స్ అన్నారు
మా పాపకి ఫిఫ్టీన్ మంత్స్
ఫిఫ్టీన్ మంత్స్ అ
ఒక్క నెలనే కదా చేయడం మీ
ఆవునవును మీ పాప అక్టోబరు మా పాప నవంబరు కదు అదే తనకో స్ ఆహ్ ఇంజెక్షన్ ఎపిచ్చారా వ్యాక్సిన్
అప్పుడు ఏపిచ్చిన యిగా ఏం పిలవలే వాళ్ళు
అవునా ఈరోజు నేను గుడా ఏపియ్యాలని చుద్దాం అనేసి చూస్తున్నా
ఉహు
ఉమ్
టీకా టీ ఇంజెక్షన్ అ
ఆ వ్యాక్సిన్ ఏపిద్దామని
ఉ మ్
మ్
ఏపియపోయిల్లు మా ఆష్ షా వర్కర్ ఏం చెత్తందో ఒసారి ఫోన్ చేయాలే చేత్తే బుధవారంమో శనివారమో రమ్మన్
ఆ బుధవారం శనివారం రెండు రోజులు ఉంటది
ఉమ్ ఇంకేంది
ఈ రెండ్రోజులు నీన్ కూడా ఫోన్ చెయాలే ఫోన్ చేసి అక్క వ్యాక్సిన్ ఉందా అని అడగాలి ఆ అక్కే ఫోన్ చేసి మరీ గుర్తుచేప్తది కాకపోతే ఇంకా టైం కాలేదో ఏమో తెలీదు గనీ రేప్ పు శనివారం కదా రేపేపీయాలి అయిన మీ దగ్గర బు కుంటే ఎక్కడికైనా వెళ్ళి ఎపిచుకోవచ్చు ఆ బుక్కుంద మీద
ఆ బుక్ ఉంది మీకాడళ్లేదా
ఆ ఉంది ఆ బుక్ తోటె వాళ్ళు ఆల్రెడీ ఆహ్ చేసుకుంటారు కదా ఆన్లైన్ సరే అమ్మా మళ్ళీ కాల్ చేయండి ఒక క అర్ధగంట తర్వాత
ఉమ్